ఆ వినిపిస్తుంది
ఉమ్ అ అదే అట్లా అ ఇవి మా టార్గెట్ లు అంటే కష్టం కదా మళ్ళీ ఇక్కడ ఏంటంటే కే మాకు లేడీస్ ప్రాబ్లమ్స్ అని ఏమి ఉండవు మేము చేసేది ఒక పర్సనల్ వర్క్ సో ఏం ల ఉంటంది ఆ బయటకి ఎం వెళ్తాం అట్లా ముత్తూట్ ఫైనాన్స్ అవంటే ఈ జంట్స్ ప్రాబ్లమ్స్ అసలు ఈ రోజు నాకు ఆ గిరి ప్రదక్షిణ న్యూస్ చూస్తే నే బిత్తపోయాను ఏందిరా బాబు గుడి దగ్గర కూడా సేఫ్టీ లేదు ఎంటి ఈ పిల్లలకి అదే వినిపి ఉమ్ మరి దారు ణం అంత మందిలో ఎవరు ఆ పిల్లలని లాక్కపోతుంటే ఎవర ఏం చూడలేదా ఏం
కనీసం అసలు జనాలు కూడా ఎలా ఉన్నా అంటే ఎవడికి వాడు స్వార్థంగా ఉన్నాడు కనీసం కళ్ళు ఎదురుగా ఏదైనా ఘోరం జరుగుతున్నా కూడా ఆపే నాదుడు లేడు తెలుసా అసలు నిజం గా అని నిజంగా ఈ రోజుల్లో పిల్లలకి ఫస్ట్ గొప్పోడు అవ్వడం కాదు నేర్పియాల్సింది మంచోడు అవ్వడం నేర్పి
మంచితనం
పిళ్లే గాని పిల్లోడే గాని ఎవరైనా సరే ముందు మంచోడు అయితే గొప్పోడు ఆటోమేటిక్ గా అవుతాడు. అసలు మంచోడు కానోడు నువ్వు ఎంత సంపాయి ఎంత ఆ ఐ ఏ ఎస్ అవ్వు ఐ ఐపిఎస్ అవ్వు వాడు లంచాలు తీసుకుంటాడు. ఆ అన్యాయంగా అక్రమాలుగా అందరిని దోచుకుంటాడు. పేదోల్ని ఏమీ లేనోన్ని వాడు ఎన్ని మిద్దలేసి ఓ ఉపయోగం ఏంటి ఎవరిని ఉద్ధరిస్తాడు. వాడు పిల్లోడు అంతకంటే ఘరంగా నీచంగా తయారవుతడు.
మరి అదే గాదా మొన్న అంతే ఒంగోలు నుంచి వస్తుంటే పిడుసులు వచ్చి పాపం ఒక అతను రోడ్డు మీద గిల గిల్ల కొట్టుకున్నంటే ఏట్లీస్ట్ షాప్ ఎదురుగున్న కూడా రాలేదు బయ
ఉ ఏమే కనీసము ఒక మంచి నీల్లిచో ఏదన్న చేత తాళం పెట్టో తెలిసినంతలో ఏదోటి చెయ్యాలిగా అంబులెన్స్ కి ఫోన్ చేయడమో టక్కన
అట్లా ఏమి చేయలే వేర అతను ఇంగ బండి మీద పో పోతే అతను ఆపేసి తనా తాళాలు తీసుకొని అక్కడ పెడితే అప్పుడు వస్తున్నారు. అందరు ఒకరిద్దరు ఇద్దరు అట్లా చూసినోళ్లు గమ్మున వెళ్ళిపోతార్రు హ్ అంటే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ సహాయం అనుకోవట్లా ఎవరైనా చేరితే మనం ఒక మూలాన వెనకపోయి నిలబడిన సాల్లే అనుకున్నట్టు
అదే కదా చూడ్డానికి వస్తారు. ఊపిరిడకున్న మనిషికి గుంపులు గుంపులుగా ఎందుకు
అదే అప్పుడు సంపడానికి వోత్తర్
హ్ అదే కదా మొన్న ఒకాయన నేను బస్సు కోసం నిల్చొని ఉంటే చెట్టు కింద అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆ ఒక అతను బాగా లావుగా ఉన్నాడు. డు పాపం ఈ ఎండకు కళ్ళు తిరిగనియో మరి బండి స్కిడ్ అయిందో బాగా వొల్లుంది. మనిషికి
అవునులే
ఏ ఆఫీస్ క వెళ్ళి వస్తున్నాడో ఏమో మరి బ్యాగ్ తడుచు ఆ ఇగ వెళ్తున్నాడు. సాయంత్రం ఈ టైంలో ఇంటికి ఐదు అరింటప్పుడు ఇప్పటికి పోయాడు అర్ధాంతరంగా పడిపోయాడు. అసలు సైడ్ కి ఆయన హెల్మెట్ కూడా ఎగిరి ఎక్కడ ముందుకు పడిపోయింది. ఆయన కింద ఆయన సైడ్ కి పడ్డాడు ఆ బండి ఆయన మీద పడింది.
అయ్యా ఆ
లేపాలంటే మేము లేడీస్ చాలా మంది ఉన్నాం. మేము బండినీ ఏడ లేపూ ఆ మనిషినీ ఏడ లేపుతాం. మేము ఎట్గాగో వెనకాల బండ్లు ఓ వచ్చే వాళ్ళంతా టక్కన ఆగి ఆపేసి బండ్లు పక్కన పెట్టేసి ఆయన లేపి ఆయన బండి పక్కన పెట్టి ఆయన చిన్నగా తీసుకొచ్చి పక్కకు వచ్చి కూర్చోబెట్టారు. కూర్చోమంటే ఆయన కూర్చోవాట్లే అసలు మాట్లాడలేపోతుంది. ఆయన ముందు గుండె జల్ అన్నట్టుంది. ఆయనకు అసలు భయపడ్డాడు ఫస్ట్ దెబ్బ ఏం తాగలేదు కాని ఎట్ట భయపడ్డాడు బాగా ఇంకా మా దగ్గర వాటర్ ఉంటే వాటర్ తీసుకెళ్లి ఇచ్చాం. ఇంకా
ఉ మంచి పని చేసారు. మానవత్తం లేకుండా పోతుంది. ఈ రోజుల్లో మేమే బాగుండాలి మేమే బాగుండాలి.
అసలు పాప కడుపులో ఉన్నప్పుడయితే నేను క్లాస్కి పోతుంటే మా క్లాస్ దగ్గర ఏంటంటే ఈ వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళు అం సరిగా కూర్చోబెట్టడము బెంచ్ కి కొంతమంది ఇద్దరు ముగ్గురే కూర్చుంటారు. నలుగురు కుర్ ర్చోరు ఆ చివరికు ఒకరు ఈ చివరకు ఒకరు కూర్చొనినేది మధ్యలో కూర్చొనీయడానికి ఎవరూ జరుగారు. అట్లా అంత మందిని మేనేజ్ చేయ్యాలాంటే చాలా మంది కావాలి. కదా అందుకని మా సార్ వోళ్ళు ఏంటంటే పెడతారు. ఐద ఆరు మంది ఉంటారు. అందులో కుర్రోళ్ళు ఉంటారు. అటెండెన్స్ దగ్గర స్కాన్ చేయడానికి కార్డు ఒక ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు ఉంటారు. పేపర్లు ఇయడానికి వాళ్ళందరూ ఈ పెద్ద వయసు వోళ్ళని పే డతారు. తాతలా వయసోళ్ళని ఇల్లు ఒక అరవై డబ్బై అరవై అరవై ఏళ్ళు పైన వాళ్ళు ఉంటారు మా తాత వాళ్ళిద్దరు వాళ్ళ ఏంటి కొంచెం అంటే కొంచెం కమాండింగ్ గా గట్టిగా మాట్లాడగలిగే వాళ్ళు అనమాట ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ల ఉంటరూ గా సెక్యూరిటీ గా అలాగ ఉంటారు కదా అలాగ అనమాట వాళ్ళు గట్టి గా అరుస్తారు కూర్చోండి అమ్మా కూర్చోండి అని అంటే ఆడపిల్లల్ని మాముూలుగా ఈ కుర్రోలు అట్లా అంటె వీళ్ళు కదా అందుకనేసి వాళ్ళు పెద్ద వయసులో అట్లా పెట్టారు అనమాట
హ్మ్
వాళ్ళయితే కొద్దిగా ఒక గట్టిగా ఒక మాట అన్న తండ్రి వయసే వాళ్ళుగా అన్నట్టు ఫీలింగ్ ఆ అలా ఉంట దనేసి అలాంటి వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళ ఏంటి ఒక రోజు అట్లాగా నేను బెంచ్ లో కడుపూతో ఉన్నప్పుడు ఐదో నెల ఏమో
హ్మ్
వెళ్తున్నా క్లాసులకైనా వెళ్తుంటే ఏం చేసి డు న ఉన్ను మధ్యలో కూర్చోలేం కదా బెంచ్లో ఏంటంటే నాలుగురు కూర్చుంటే ఇరు గా ఉంటది ముందుకి ఎనకీ కాలు చాపుకోవడం కూడా ఉండదునమాట ముందుకు దాపుకుంట ముంద ఒలకి తగిలింది ఎనక్కి చాపుకుంటె ఎనక వాళ్ళకి తగిలింది అందు ను చివరి కూర్చుందాం అని పెంచి కూర్చుందాంటే ఆమ్ ప్రెగ్నెంట్ అంటే అయితే నేను మధ్యలో కూర్చోలేను కొంచెం సైడ్ కూర్చుంటా అంటే ఆ అయితే ఆయాన అంతా రూడ్ అసలు రూడ్గా మాట్లాడాడు పక్కన కు ఒక అన్నుండి ఆ అన్న పర్లేదు లే వదిలేయంది కూర్చొనీ అండి అన్న అన్నాడు అసలు తాత వయసు ఉన్నాడు ఆయన కనికరం లేకుండా పోయింది ఆ చీ అనిపించింది ఇంకా తర్వాత రోజు నుంచి అసలు క్లాస్కే పోలేను ఇక
ఆ
ఒక సారేమో అట్లాగే ముందు నెక్స్ట్ క్లాస్ కి మేము వెళ్ళాలి ఇ ముందు ఒక క్లాస్ జరుగుతుంది అయితే ఆ క్లాస్ ఒళ్ళు బయటకు వస్తే మేము వెళ్ళాలి ఎండగా ఉంది చా వెయిటింగ్ ఉంది అనమాట ఛానాసేపు చాలా మంది నిల్చొని ఉన్నారు అలాగా అయితే నేను కడుపుతో ఉన్నా అని తెలిసి ఇంకా ఆ సారి ఏం చేశాడు నన్ను కుచ్చబెట్టడు
ఆ అవును
ఉ చేరిచ్చి పాపం కూర్చోమన్నాడు
ఉంటారు కొంతమంది అట్ట కొంతమంది ఇట్ల జనాలకి అది ఆవేశము ఆలోచనలు తక్కువ ఆవేశం ఎక్కువ ఉంది ఆలోచనలు తక్కువ ఉన్నాయి మనకంటూ ఏదన్నా పర్సంటేజ్ మనకు ఏదనా వస్తుది అనుకుంటే బాగుంటారు మనక అంటే ఏ లాభం లేదు అనుకున్నప్పుడు ఎవరేటు పోతే అని అట్లా ఆలోచించే వాళ్ళే ఉన్నారు జనాలు
నిదరఒస్తున్నటుంది
మీ పాపా ఇప్పుడు నిద్రపోయింది ఎప్పులు లేయాలా నామ
పడుకోనీ నేం లేపకు కొద్దిసేపు పడుకోంటే సనమ్ ఒక గంటాగి సనమ్ చెపించి ఒకసారి అన్నం పెట్టేస్తే ఏడింటి కల్లో పడుకుకోపిస్త సెవెన్ పడిది మనం అనుకుంటాం సెవెన్ క అవ్వదు అదే సెవెన్ కస్తా తొమ్మిది అయిత
ఆహా పొద్దున ఎన్నింటికీ లేసిది
అరింటి కల లేస్తుది నేను ఈ మధ్య లేగట్లా మామలుగా దాన్ని స్కూలు పంపించేది నేను స్కూల్ కి వెళ్లేది ఉండే నేను పొద్దున లేసేదాన్ని దాని కంటే ముందే అది లేస్తుంది అది లేసి నా దగ్గరకి వచ్చి నన్ను చూసి నాను లేపుద్ది నను కాసేపు లబ్ బాగక్నేది నాకు తలకాయా నొస్తుంది పడుకోవాలి అని నేను అన్నా అనుకో అదిచ్చి కాసేపు పట్ట పెటుని నా పక్కన పడుకొని అది కూడా నిద్రపోంది నిద్రపోయి
సరే సరి పోయర్లే నవ్వుతుంది చూడు ఎట్లా నవ్వుతుంద పాప పుట్టినప్పుడు అనుకుంట మే వచ్చింది బా బుట్నప్పుడా
పాపుట్న అప్పుడే పాపుట్
ఎన్ని ఇయర్సయింద ఇంగ చోడకా అదే గదా అప్పుడు వచ్చుండే చూస్తాను కుదిరితే ఒకసారి వస్తాలే చూడ్డానికి ఇంక ఇప్పుడ ఏము ఉండిద్ది ఈవిెనింగ్ టైమ్ లో పని ఆయమ్మ వాళ్ళు వస్తారా ఇంట్లో దోమడానికి మనుషులు ఎవరైనా ఉన్నారా లేకపోతే
ఎవరు లేరబ్బా మేమే చేసుకోవాలి అంటే అంట్లు మధ్యాహ్నం ఎప్పుడు ఎప్పుడు తో వేస్త తొంసా
సజే అంట్ల పని ఎప్పుడేముండా
ఆహా అంట్లో పని ఇప్పుడేమి ఉండదు
బట్టల్ వాషింగ్ మెషన్
బట్టలు వాషింగ్ మిషన్ ఉంది ఇల్లు ఉడ్చుకోవడం తుడుచుకోవడం పొద్దున్న చేసేస్తా కదా ఇంకా ఇప్పుటే కొద్దిగా ఏదనా పిల్లలే సత్తాజధారం వేస్తే ఊడ్చుకుంటే లేదంటే లేదు మాత్తుంటే రోజు ఊడవాల్సి మత్త సాయంత్రం పూట్ కూడా పూజ చేస్తంది కద రెండు పూట్ల ఆ ఊడ్చుకొని చేస్త ంటారు పూజ మేము ఇంక సాయంత్రం పూట ఏం ప చ్చుకో పిల్లలు ఏదైనా చెత్తగా చేస్తేని లాభతే వదిలస్త ఏం పట్టించుకోన మాూలుగా పొద్దున అయితే ఒకరు ఉడుస్తాం ఒకరు తుడుచుకుంటాం ట్లు ఉంటాయి ఇప్పుడు మ
అదే అదే పెళ్లలు ఉంటా టయాల్ తెలీదులే
అ
పెల్ంటేనే ఒక జీవిత మ అదొక సపరేట్ జీవితం పిల్లలు వాళ్ళ మళ్ళీ వాల ప వాల పనులు మన పనులు టైం పొద్దున్న తొమ్మిదే మళ్ళీ అమ్మకాళ్లుు ముసుకా చేసి రాత్రి తొమ్మి అయ్యా ఇంకేముంది అట్లయి యి మీ ఫ్రెండ్స్ అందరు కాంటాక్ట్ లో ఉన్నారా
అందర ఏం లేరు మా నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇందిరా అని అంతే స్కూ టెన్త్ క్లాస్ ర్రెం అమ్మాయి ఆ అమ్మాయి కాన్ లోంది ఒక అమ్మాయి సెవెంత్ క్లాస్ అమ్మాయి ఏంటంటే సెవెంత్ క్లాస్ లో నేను అమ్మాయి ఇద్దరం ఒక స్కూ లో జాయిన్ అయ్యాము ఇంకా టెన్త్ దాకా నేను అదే స్కూల్ కంటిన్యూ చేసా ఆ పిల్ల ఏంటి సెవన్త్ తొక్కట చదివింది తర్వాత వెళ్ళిపోయింది అనమాట ఆపి ఆ పిల్ళ నేను ఆ సెవెంత్ క్లాస్ ఒక్కో సంవత్సరం కలిసి అదిా అసలు మా ఇద్దరికి బాగా ఇద్దరం ఒకరొకరు అంటే ఒకరికి అంత కనెక్షన్ బాగా ఏర్పడింది ఏదైనా ఆ పిల్ల తర్వాత అసలు తర్వాతస అలా పిల్ల ఏ నంబర్ కూడా దొరకలా నాకు అంటే చిన్న పిల్లవాళ్ళం కదా అప్పుడు ఫోన్లు ఉండవు కదా ఇప్పుడుంత ఫోన్లు లేవు నెంబర్ లేవు ఏం లేవు ఈ మత్త కాంటాక్ట్ లోకి వచ్చింది ఎట్లా అంటే నా టెన్త్ క్లాస్ రెండి ఒక అమ్మాయి ఈ అమ్మాయికి చుట్టాలు వాళ్ళ బంధువులు అలాగా వాళ్ళిద్దరు కలిసి కని ఆ అమ్మాయి దగ్గర నా నెంబర్ తీసుకొని అమ్మాయి నాకు ఫోన్ చేసింది అలా కలుసుకున్నాం అసలు చాలా సంవత్సరాలు వెయిట్ చేసా ఆ పిల్ల ప కోసం ఆ పిల్ల నా కోసం అలా వేట్ చేసింది లాస్ట్ కి అలా కలిసాము టూ ఇయర్స్ బ్యాకూ ప్చ్ అంటే ఇప్ ఇక మళ్ళి కలిసిన తర్వాత ఏం ఒక్కసారి కూడా డైరెక్ట్గా ఏం గలవాల ఫోన్ లోనే ఊ పా మా పిల్ల ఆర్థికంగా బాగా ఇబ్బంది పడతా ఉంది వాళ్ళ అక్కని వాళ్ళ మ్యాన్ మాంక్ ఇచ్చి చేశారు వాళ్ళ అమ్మ తమ్ముడికి మళ్ళీ ఆ ఇంగోతం ఆ సరే బాయ్ బాయ్ బ